హలో
హలో హలో హయిరా
హలో విన్ ఆ ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నారా ఇది మా చెల్లి పెళ్ళ అబ్బా కంపల్సరీ రావాలి మీరు అన్నయ
ఓ కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ పా చెల్లి ఎక్కడికి ఇస్తున్నారు ఏంటి
హైదరాబాద్కి ఇస్తున్నాము చెల్లెని
ఓకే ఏం చేస్తున్నారు
అంటే పెళ్ళికడుకు గవర్నమెంట్ ఎంప్లాయి
ఆ చెప్ప
పెళ్ళగూడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్
అ చెల్లి కూడా అదే సేమ్ జాబ లేపో ఇద్ద వేరూ వేరా
సేమ్ జాబ్ ఇద్దరు సేమ్ జాబ కొలిికే
ఆహా ఓకే ఓకే
ఇది మీ సైడు మీ సైడ్ చక్క బాగుంట అంటాగా బ
అవున అవునబ్మా అంటే దేనికి అంటే ఏ ఐటెమ్స్ ఏమైనా చెపిద్దాం అనుకో
ఆ ఇ మంచ తీపి తంటాం అనుకుంటున్నాం చెల్లికి మంచం మంచం సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్
మంచి ఓకే ఓకే నీ వాయిస్ బాగా స్లో వస్తుంది నా వాయిస్ ఓకేనా నీకు
నా నీది ఓకే బాగానే వస్తుంది నా డిస్టర్బెన్స్ వస్తుందా
నీ వాయిస్ నాకు లో వస్తుంది బాగా నీకు వినిపిస్తుందిా లేదా అంటున్నా
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే ఓకేనే ఆ చెప్పు అంటే ఇప్పుడు మనకి చెక్క అంటే ఇప్పుడు మనకి మూడు మోడల్స్
ఒకసారి ఫోన్ ఫ్యాన్ ఆఫ్ జెబ్ బ
ఫ్యాన్ ఆఫ్ లోనే ఉందప్ప
ఇది డిస్టబెన్స్ వస్తుంది మనకి బాగా
ఆ వినిపిస్తుందా
ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే
ఆహా ఓకే ఓకే ఇప్పుడు మనకి చెక్కెలలో ఒకటి అంగులైన ఇప్పుడు మంచం తీసుకు ఎగ్జాంపుల్ గా అంగులైన చెక్క వస్తుది అంగులైన చెక్క వచ్చేసి మనకి